హలో హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా నా వాయిసు
ఆ వినిపిస్తుంది మాట్లాడండి వెన్పిస్ పిస్తుంది వినిపిస్తుంది అవును మీకు పేకా ఆడడం వచ్చాండి ఏం లే రండి బానే ఏం చేస్త సరె కాలినే
ఆ పేకాడడం రాదండి నాకు మీకొచ్చా
నాగ్ తెల్వదు అయితే కార్డులు ఉన్నాయి ఎట్ల ఆడాలో తెలిస్తె చెప్పండి.
నాకు కూడా తెలీదండి పేక ఎట్లా ఆడతారో
కింగు కీను అనుకుంట రెండు ఉన్నాయ్ ఏ నెంబర్ ఉన్నాయి అలా టూ నుంచి టెన్ వరకు నెంబర్స్ ఉంటాయి.
అవును నెంబర్స్ ఉంటాయి అందులోన్నట ఇప్పుడు ఫోర్ నెంబర్స్ సేమ్ ఉంటే ఏమో అంట్రుగా గెలిచినట్ట
ఆ ఏమె అండి నాక్ కూడ సక్కగ తెల్వదు అయితే మీకు అయితే నల్ల కలరు ఎర్ర కలర్ కార్డ్లని ఉంటాయి పదమూడు పదమూడు లే క్కా డివైడ్ చెసుకొని ఉన్ ఉంటయవ్వి.
ఆ వాటిని ఏం చేయాలే మనం
కలిపై ముక్కలు నలుగురి ఈక్వల్ గా డివైడ్ చేసుకోవాలని తెలుసు కానీ డివైడ్ చేసుకున్న వాళ్ళ ఎట్లా వేర్ వేళ వాళ్ళకి తెలియాలో తెల్వదు ఒకవేళ మీరు కనుకొని నాకు కూడా చెప్తారా ఈ గేం ఎట్లాడాలో
ఆ మా ఇంటి పక్కనోళ్లని కనుక్కొని చెప్తానండి.
ఆ చెప్పండి నేను ఆడుకుంటా మా ఇంటికి మా దోస్తులతోటి నేను పేకలాట ఆడతా
అవునా హాస్టల్లోనే ఉన్నారా
ఆ ఉన్నామండి హాస్టల్లనే ఇంకా భోజనం చేయ్యలే చెయ్యాలి. తలకాయ నొత్తుంది. ఈయ్యలా మాకు ఓ మీకు తెలుసా అవి ఆ ఏమంటారు చిప్స్ చిప్స్ బెండకాయ చిప్స్ ఉంటాయి కదా అది పెట్టిరంటా కానీ ఫుల్ లైన్ ఉన్నార అండి ఫుల్లు మంది ఉన్నారట్ ట తిందామంటే
ఫుల్లు లైన్ ఉందా ఎప్పుడైనా మీరు యాదగిరి గుట్ ట్టకేళ్ళారండి.
ఆ యాదగిరి గుట్ట తెలుసండి వెళ్లిన వెళ్లిన
ఆ ఎలా ఉంటుంది అక్కడ నేను వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళలేక వెల్ వెళ్ళలేక పోతున్నానండి.
అయితే మీరు భోనగి బస్సు ఎక్కాలండి భోనగి బస్సు ఎక్కి యాదగిరిగుట్టకేక్కాలి మళ్ళీ యాదగిరిగుట్ట ఎక్కినంక కూడా
అవున బోనగిరి అని అంటే ఇప్పుడు మనకు ఆ
మీరు యాదగిరిగుట్ట పొంగనే లడ్డు కొనుక్కోండి
ఆ లడ్డు బాగుంటదా
ఆ చాలా బాగుంటది లడ్డూ దొరుకు టాయి ఇంకా చిన్న చిన్న పిల్లలకి బో బోమ్మల్ దొరుకు నేను అక్కడ ఒక రోజు ఉంగరం కొనుక్కున్నా. ఇప్పటికి కూడ ఉంది. నాకాడ
ఆ అంత బాగుంటుందా క్వాలిటీ.
ఆ అవునండి కానీ నేను కొనుక్కుంది. యాభై రూపాయలే కానీ ఇప్పటికి కూడా మా మమ్మీ అది బంగారమే అని అంటది.
వామ్మో అంత బాగుందండి నేను కూడా ఒకసా నేను కూడా ఒకసారి మేడారం జాతర పోయినప్పుడు, ఒక రింగ్ కొనుక్కున్నానండి. ఆ రింగ్ ఎక్కన్నో పోయింది. కాని మస్తు నచ్చింది నాకు అది.
అవునా అయితే నాక అది మా దోస్తు కొనిపించిన్నట్టు యాభై రూపాయలు పెట్టి అసలు ఇంక నాక్ పారేబుద్ధి అయితలేదు. అట్లా అని పెట్టుకోబుద్ధి అయితలేదు. దాసి పెట్టుకుంటూనే ఉన్నా అట్లనే ఇంగ
దాచుకోండి మీ ఫ్రెండ్ గుర్తుగా.
స
ఆ
అవునండి మా
ఇప్పుడు లైన్ ఉందని మీరు తినడానికి వెల్ లేదా పడ్లేదరా
ఇకపోతలే ఇగ రెండింటికి గట్లా
రెండింటికి వెళ్తారా మేము తిన్లేదండి ఇంకా తినాలి.
మీరిఇప్ ఇప్పుడు యాదగిరి గుట్ట పోయినప్పుడు స్వర్ణగిరి కూడా వెళ్ళండి చాలా బాగుంటది.
అవును స్వర్ణగిరి ఇప్పుడు మినీ టే మినీ తిరుపతి అని ఒకటి పడ్డది కదా అండి దాన్ని ఆమ్ ఏమంటరు స్వర్ణగిరియా కాదు
ఆ స్వర్ణగిరియే అంటరు అది ఇప్పుడే
అది దీర్గాళి అదిగిరి గుట్ట వెళ్ళాలి ఇవన్నీ ప్రేమ పోవాలని ఉంది గాని వెళ్ళలేకపోతు తున్నామండి ఎందుకో తెలిదు మాకు కోరవెల్లికి వెళ్ళారండి ఎప్పుడన్నా
మీరు ఒక వ్యవసాయం కడికి రండి ఆ
కిందనా
కొరోళ్ళని తెలివండి మాకు దేవుడేంది తెలువదు
మల్లనదే మల్లన దేవుడు మల్లికార్జున స్వామి అని ఉంటడు కదా
మా అమ్మోళ్ళకి ఉంటుంది పట్నాలు వేసుకుంటారు కళ్యాణం చేస్తారు అంటే పె కళ్యాణం అంటే పెళ్లి చేస్తారు దేవునికి ఇప్ మేము ఆయిలోని కోరెళ్ళి అని అయిలోని కోరేళ్లి కని వెళ్ళి ఆ బోనం చేస్తాము బోనం చేసి దేవునికి ఇస్ సమర్పిస్తాము పట్నాలు వేస్తాం మేము దేవుని కళ్యాణం చేసిన తర్వాతే మా ఇళ్లలో ఎవరి ఎవరికైనా పెళ్లి ఉంటే పెళ్లి చేస్తామండి దేవుని పే కళ్యాణం చేసినకనే కళ్యాణం చేసుకుంటాం ఎవరైనా
అసలు అట్లా కోస్తరా పండకి దేవుడి దగ్గర
కొయ్యరండి అవన్నీ ఆ పప్పన్నం తోటే చేస్
ఆహా మల్లన్న దేవుడు అంటే కో అంటే తెలుగు వంటలే చేయాలా అంటే
శివుడు ష్ ఆ ఆ అవును అయ్యగారు వాళ్ళే వండుకుంట్రూ కదా కోంట కోంటోళ్ళు అయగారు వాళ్ళు
కనీ మాకు తెలిసిన దోసులకు ఎవ్వరికి మల్లన్న దేవు లేడు మాకు తెల్వదు మీరు ఇప్పుడు పోయినాడా మీతో నేర్చ్ కున్నా నేను ఒక రోజు మీ కాల్ ల
బాగుంటుందని కళ్యాణం మాత్రం
మాకు ఈసారి పీలుస్తారా అండి మీరు మీరు పండగ చేసుకున్నప్పుడు అన్న విలువండి
అత్తోలింట్ల లేదండి ఆ పండుగ మామ్మోలింట్లుంది మా చెల్లలకు చెప్పి మీ నీకు ఫోన్ చేయమని చెప్తా లెండి
అవునా చెప్పండి నాకు ఖచ్చితంగా నేను వస్తాను అండి ఆ పెళ్ళి కచ్చి కళ్యాణంకి దేవుడు పూజలకి
దేవుని పూజలకొతరా
ఆ పిలవండి మీరు ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా వరల క్ష్మీవ్రతమయినా ఏవైనా
ఆ కంపల్సరీగా పిలుస్తామండి
ఊ పిలిచి మరీ చెప్పించుకుంట నేన్ చూడండి నా అడిగి మరీ చెప్పించుకుంటున్న నేను
పిలిస్తాం లేండి మీరు అడగకుండ ఉన్నా నేను పిలుస్తాను
అంటే నాకు దేవుళ్ళ అంటే చాలా ఇష్టం అనమాట దేవుడు అన్నం తింటే చాలా మంచిది అని ఏవో మా తాత చెప్పేది అన్నట్టు చిన్నప్
అవును మేవూ పిలిచినప్పుడు మీరు దేవుని గట్టిగా కోరుకోని ఏం కోరుకున జరుగుతుంది
అవునా అయితే మేము గూడా పూజలు చేసినప్పుడు మిమ్మల్ని విలుస్తం చాలా పండగలు జరుగుతయి మా ఇంట్లో మా ఇంటికి ఇక్కడ దేవుళ్ళని పెట్టుకుంటాం మా ఇంట్లో వినాయక చవితికి దేవుని పెట్టుకుంటాం
ఆ మేము గూడ పెట్టుకుందాం అనుకుంటాం కానీ మేము కాల్ని మొత్తం కలిసి పెట్ం కుంటామండి వినాయక చవితికి ఫుల్గా మస్తు మస్తు సంబరాలు జరుపుకుంటాం మస్తు మస్తు సంబరాలు జరుపుకుంటామండి హోలీ రోజు ఎలా ఆడుకుంటున్నాము అలా వినాయక చవితి రోజు కూడా అలానే ఆడుకుంటామండి
వినాయకుడికి లడ్డూలు చేస్తారు తెల్ల తెల్ల తెల్ల తెల్ల పాయసం పాయసం పిండి పాయసం చేస్తరు తెలుసా మీకు
ఆ తెలుసండి మేము తాలకుల పాయసం ఉండ్రాల్ల పాయసం లడ్డూ లడ్డూలు మ్ పులిహోర సేమ్య ఇట్లాంటివి పెట్టుకుంటామండి ఆ పుస్తకాలు పెట్టుకుంట్రు అవును మాకైతే ప్రతి వినాయక చవితికి ఆ మాకు ప్రతి వినాయక చవితికి మా సెకండ్ పాప బర్త్డే ఒస్తదండి
అవునా
ఆమె బర్డే కు ఆమె బర్డే రోజు పూజ మీద కూర్చొని ఆ బర్త్డే పూజ మళ్ళీ మా పూజ అన్నీ చేపించుకుంటామండి ఆ రోజే కంప్లీట్ చేసుకుంటాం మళ్ళీ లాస్ట్ రోజు కూర్చుంటాం పూజలో
అవునా మేమో మా ఇంట్లోనేమో దేవునిట్టుకుంటం మరి బయట చెందా బయట వాళ్ళు అడుగుతూనే ఉంటారు అన్నదానం చేపియండి అంట రూ యా ఒక్కొక్కసారి పది వేలు అడుగుతరు మమ్మల్ని
ఆ మాకేమో బ అందరం కలిసి ఒక పది మంది ఇరవై మంది కలిసి ఇంత చెంద రెండు వేలు మూడు వేలు అటు చెంద వేసుకొని ఒకే దేవుని తెచ్చుకుంటారు అందరి పొత్తుల దేవుని తెచ్చుకొని పూజలు చేసుకుంట టామండి మా సైడు
మాదే తేరా కూడా పోయి. వెళ్లేటప్పుడు అయితే డప్ డప్పులు కొట్టుకొని డప్పుల తోటి దేవుని తీసుకపోతు. ఉంటారు. మమ్ల్ మమ్మల్ని గు లారీలా ఎకిచ్చుకొ పోతుందట. ఆడ చిన్న పిల్లలు అయితే తయారై మంచిగ బట్టలు కొత్త బట్టలు ఏసుకొని వెళ్ళు.
ఆ నిమజ్జనం రోజు అండి. మేము గూడా నిమజ్జనం రోజు
ఆ అదే అదే నీలల్ల మళ్ళీ వాళ్ళ తల్లి దగ్గరికి చేర్చాలని. నే అట్లా అంటారు. కదా
ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నా అప్పుడు వినాయకుడు ఏడుస్ తడని కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయని చెప్తారండి. చాలా మంది.
అవును నాకు కూడా చాలా బాధ అయితదండి. ఒక రోజు నాకు ఆ ఏమంటారు. నిమజ్జనం చేసే రోజే నాకు రీజల్ట్స్ వచ్చినాయి. అన్నమాట చాలా మంచి వచ్చినాయి. అన్నమాట ఈ కాలేజ్ రావడం కారణం మా వినాయకుడు నిమర్జనం చేయడం వల్లనే
అవునా మంచిగ మొక్కుకున్నారా
దేవుణ్ణి ఇట్లా వాళ్ళ మమ్మీ దగ్గరకి పంపిస్తున్నావో లేదా నాకు రిజల్ట్స్ వచ్చినాయ అన్నమాట అప్పుడే. వీ మంచి కాలేజ్ మెసేజ్ వచ్చిందా అస్ అసలు ఎంత మంచిగా అనిపించిందో ఆ దేవుడు . ఆ వినాయకుడికే అంకితం ఇచ్చేసినా ఆ పది రోజులు
ఈసారి కూడా అలా చేయండి. ఇక జాబ్ వస్తుంది. కంపల్సరిగా మీకు.
ఆ అదే అండి ఈసారి కూడా వినాయక చవితికి అన్ని ఐదు రోజులు పది రోజు తొమ్మిది రోజులు నుండి తొమ్మిది రోజులు నేను అక్కడే ఉండి నే నిండుగు బట్టల తోటి మంచిగా రోజు పూజ ఏసుకుంటూ అలానే ఉ ఉంటా అండి ఈసారి కూడా
ఆ ఉండండి చాలా బాగు చాలా మంచిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది వినాయక చవితిని పూజలో కూర్చ ే ఇ మనల్ని మనం మర్చిపోతామండి అసలు వినాయకుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ని
ఆ
అందరికి ఇష్టమేం
అవునండి మా మ దోస్త్ ఒకామె ఐతే తే ప్రతి బుధవారం తల స్నానం చేసి పూజ చేస్తదండి వినాయకునికి
హ్మ్మ్ అవునా మా చెల్లి కూడా అలానే చేస్తుందండి
అవునా ఆమె నాకు తెలియదు కాగానీ మీ చెల్లెమో నాకు తెలియదు కాని మా ఆ దోస్త్ అయితే చాలా అంటే చాలా పూజ జేత్తది అమే
హాహా పూజల తల్లి పూజల తల్లి ఏమో
లేవంగానే సుప్రభాతం క
సుప్రభాతం పెడతదా మేం కూడా ఇంక ఎక్కడికి ఎక్కడికి వెళ్లార
ఇంకా ఏం లేదండి రోజు కాలేజ్ కి పోవాలి చదువుకోవాలి మాకు ఇదే పని అండి చదువుకోవడం రాసుకోవడం ఎగ్జామ్స్ సు
ఉ ఒకసారి కూడా పెళ్లిళ్లు ఫ్రెండ్స్ పెళ్లిళ్లు పార్టీలు
అవన్నీ మా లైఫ్ లో లేవండి అవన్నీ మా నాన్న పంపియ్యడు అండి
అవన్నీ మీ లైఫ్ లేవా అయితే మీర తొందరగా పెళ్లి చేసుకోండి మేము వస్తాం
సరే అండి మరి
ఆ సరే ఉంటానండి
హు